బ్రో మీకు ఓ మొబైల్స్ గురించి గ ఐడియా ఉంద బ్రో
ఆ ఉంది బ్రో
ఆ ఇంకా అంటే మీరు ఏ మొబైల్ వాడుతారు
ఇప్పుడైతే ప్రస్తుతం నా దగ్గర ఇదుంది బ్రో ఏది ఇన్ఫినిక్స్
ఆ మరి ఇన్ఫినిక్స్ బాగా మంచి ఒక కంపెనీ నేనా బ్రో అంటే పర్ఫార్మెన్స్ ప్రకారంగా
ఆ మంచిదే బ్రో అంటే గేమింగ్ ఫోన్ ఇది మామూలుగా
ఆ
మ్మ్ గేమ్ కోసం అని తీసుకున్నా
ఆ మరి గేమింగ్ బాగా మంచిగా పన్ ఆ వర్క్ అయితుందా
ఆ అవ్ అవుతుంది బ్రో ఇప్పటికి తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయింది కొత్త ఫోన్ చూస్తున్నాం
ఆ అంటే కొత్త ఫోన్ చూసేటటుకుంటే ఇంకా నీకి ఏం చూస్తావ్ బ్రో దాంట్లో ఫోన్ ఒక ఒకవేళ ఒక సెల్లు కొనాలి అనుకుంటే దాంట్లో నువ్వవు ఏం ఎం చూ చూస్ తావ బ్రో
అంటే నేనైతే గేమింగ్లవరు అందుకు నేను మెయిన్ బ్యాటరీ అంటే చార్జింగ్ వాట్స్ పర్ఫార్మెన్స్ బ్రో గేమింగ్ పర్ఫామ్
ఓకే అర్థమైందిలేండి మీకు ఆ ఛార్జింగ్ స్పీడు పెద్ద బ్యాటరీ కావాలా ఇంకా మంచి గేమింగ్ ప్రాసెసర్ కావాలా అంతే కదా అ అలా అలా అయితే రీసెంట్ గా రిలీజ్ ఐంది బ్రో అంటే లాంచ్ అయింది బ్రో ఐక్యూ ఆ ఫిఫ్టీన్ ఆ ఫిఫ్టీన్ అని ఆ అది కూడా గేమింగ్స్ ఆ గేమింగ్ బ్రో అది బ అది మంచి గుంట మంచి చిక్ పక్కా గేమింగ్ ఆ డిజైన్ అది ఆ ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉంది దీంట్లో అగో అట్లా షాపింగ్ కు నన్ లో
అవును బ్రో
చోబ్ ఫుల్ మొత్తం ప దాని పాసరు అంతా ఆ చూసుకుంటే బా మంచిగా ఉంటందనమాట ఆ గేమింగో గేమింగ్ పర్ఫార్మెన్స్ గానీ
ఏ ఫోన్ బ్రో అది ఐ క్యూ
ఐ క్యూ ఆ ఫిఫ్టీన్
ఊ అవును బ్రో అదే మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసినారు అది ఐ క్యూ ఫోన్స్ ఏ బాగుంటాయి గేమింగ్ కైతే అని
అవును బ్రో
ఊ
ఐ క్యూ ఫిఫ్టీన్ అది కెమెరా కూడా ఫిఫ్టీ ఎంబి ఫిఫ్టీ మె మెగా పిక్సల్ ఉంటాది బ్రో బ్యాక్ బ్యాక్ కెమెరా ఆ మరి వీడియోస్ గానీ ఫొటోస్ గానీ ఫోర్కె రికార్డింగ్ గానీ అంతా మంచి ఉంటది బ్రో అండ్ల దాంట్లో
అదే బ్రో ఇప్పుడు నా త అంటే నాకు నేను గేమింగ్ లా కాబట్టి నా ఫోన్ నా తమ్మును నా తమ్ముడు కూడా ఫోన్ తీసుకోవాల అనుకుంటన్నాడు వాన దగ్గర ఇప్పుడు రియల్మీ ఉంది
ఆ
వాడికి ఓ ఫోన్ చూస్తున్నాం వాడైతే ఐఫోన్ కొనాలనే ఉన్నాడు
ఆ ఓకే
ఊ
అలా అయితే ఐక్యో కి రెఫర్ చేయండి బ్రో నేనై తె ఐక్యూ ఆ సజెస్ చేస్తా
ఆ నేను తీసుకుంటా బ్రో నాకు అదే నాకు ఆ ఫీచర్స్ కావాల్సింది నా తమ్ముని చూడాలి బ్రో నేనైతే చెప్పిన ఐ ఐఫోన్ ఏ ఒదురా శామ్సంగ్ అలా తీసుకొరా అని
ఊ మీ తమ్ముని గురించి వద్దు బ్రో అంటే మీ కే ఫోన్ కావాలా అని అలా మీరు ఏం తీసుకుంటున్నారు అని
నే అదే అనుకున్నా బ్రో ఐక్యూ లనే తీసుకోవాలని
ఆ మరి ఐక్యూ తీచుకోవాలనుకుంటే ఇంకిది తీసుకోను బ్రో ఐ ఐక్యూ ఫిఫ్టీన్ ఆ రీసెంట్ నే లాంచ్ అయింది ఇ ఈ మోడలు
ఊ
ఇంకా ఆ ఉ గేమింగ్ కయితే ఇంకా పిచ్చిగా ఆడుకోవచ్చు అనమాట అంటే నువె ఒక ఎంత ప్చ్ సెవెన్ తోనేతే సెవెన్ థౌసండ్ ఎంఏ ఇచ్చ అనమాట బ్యాటరీ
ఉహూ మరి కాస్ట్ ఎంతుంటాది బ్రో అది
ఆ కాస్ట్ ఉంటది బ్రో ఒక ఫార్టీ ఫై వ్ ల ఫార్టీ ఫైవ్ థౌజండ్
ఆ బెటరే నా
ఆ ఫార్టీ ఫైవ్ కాదు బ్రో సెవెన్టీ సెవెన్ ఈ త్రి ఉంది బ్రో ఇప్పుడయితే
సెవెంటీ త్రీ అ వర్తేేనా బ్రో ఆ కాస్ట్కి
పక్కా వర్తే బ్రో నువ్వు నువ్వు పెట్టిన డబ్బుల్ కి ఆ ప్రతి రూపాయకి ప్రతి రూపాయకి వర్తే బ్రో
ఓకే బ్రో అది చూస్తాం బ్రో ఐక్యూ లోనే కొనాలనే ఉన్నా నేను కూడా
ఆ ఆన్లైన్ బ్రో ఇంకా ఏమేం బ్రో మోడల్స్ ఇంకా మీరు ఏం
మీరు మీరేం వాడతారు బ్రో
మ మేము రియల్మీ ఎలెవెన్ ప్రో వాడుతున్నా ప్రో కరెంట్గ అయితే
ఆహా కొత్తగ ఏమన్నా చూస్తాన్నారా
లేదు బ్రోఆ కొత్తద ఏం తీసుకోవాలనుకోవాలి తీసుకోవాలనుకుంటే ఆ ఇట్లా అ నేను కూడా ఐఫోన్ కొనాలనుకుంటగా బ్రో
అవున బ్రో ఎందుకు బ్రో అసలు అందరు ఐఫోన్ ఐఫోన్ అని ఉంటారు అంటే దాని అదేం బ్యాటరీ అంత రాదంట గా అంతగా చార్జింగ్ కూడా స్లో ఎక్కుతుంది అంటగా
ఆ అవును అవును బ్రో అంటే ఆ ఐఫోన్ ఎందుకు ఎక్కువ వాడతారంటే ఆ మెయిన్ గా నేను నేను ఎందుకు వాడతానంటే ఫ ఫేమ్ కోసం ఫేమ్ కోసము మంచిగాలే అంటే ఫ్రెండ్స్ దగ్గర ఆ ఇట్లా ఆన్ అన్ ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర ఇట్లా చూడడానికి బాగుంటంది బ్రో ప్రీమ్ ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట
అంటే నేను వినింది ఏమంటే ఐ ఫొ ఫోన్ లో కొద్దిగా సేఫ్టీ ఎక్కువ ఉంటాదంట కదా బ్రో
ఆ దా దాని గురించి కూడా చెప్తా బ్రో అంటే ఇప్పుడు ఆ ఇంక ఏదానికోసం వాడతాంటే కెమెరా బ్రో కెమెరా కెమెరా మాత్రం అంటే మంచిగ వస్తాది బ్రో అసలు పిక్సెల్స్ బ్లర్ కావ్ బ్లరే కావు అనమాట
కెమెరా ఇ గూడా వస్తాయి కదా బ్రో సమ్సంగ్ లో కూడా శామ్సంగ్ కానీ ఇప్పుడు గూగుల్ పిక్సల్ వచ్చింది కదా దాంట్లో కానీ
ఆ చా అదే బ్రో దాంట్లో అంత సెక్యూర్ కాదు యాండ్రాయిడ్ కదా ఆండ్రాయిడ్ మీద రన్ అయితాయి అవి
ఆ
ఇప్పుడు ఐఓఎస్ కాబట్టి ఇలా యాపిల్ అయితే ఐఓఎస్ మీద రన్ అవుతుంది ఇది చాలా సెక్యూర్ అనమాట సెక్యూర్ ప్లేస్ కెమెరా బాగుంటది ఇంకా ప్రీమియం లుక్ ఉంటది ఇంకా ఫ్రెండ్స్ దగ్గర కాగాని బాగా మంచిగా ఉంటది అనమాట ఫేమ్
ఆ
ఆ అది మా ఫ్రెండ్ ఇట్లా ఐఫోన్ వాడుతాన్నాడు అంటే కొంచెం ఆ నేమ్ బాగుంటది అనమాట
ఆహా అదే లే బ్రో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐ ఫోన్లే పట్టుకుంటారు అంతా
ఐఫోన్ బాగుంటే ఉంటది బ్రో అ అది కక డేటా సెక్యూర్ అనమాట నువ్వు ఏ ఎక్కడ ఏ పక్క నుంచి కూడా నువ్వు ఒక ఫోటో పెట్టినా ఒక ఫోటో తీసుకున్నావంటే ఐఫోన్ లో ఆ ఫోటో నువవు అంతకు నువ్వు డిలీట్ చేసే తప్ప అది ఎక్కడ ఆ ఫోటో ఎక్కడికి పోదు బ్రో
ఆ, అదే బ్రో అదే.
పిల్ల కూడా ద న్ని హాక్ చేయలేదన్నమాట. అదే, ఆండ్రయిడ్ మీద ఐత్ తే ఆ చాన్సెస్ ఉన్నాయి బ్రో. అలా, అంటే మనకి గ్యారెంటీ లేదనమాట. మ్మనాకది డేటాకి
ఉమ్
కనీ ఐవాయిస్ అట్లా, ఐపో ఆపిల్ ఆ రెఫర్ చేస్తరు చానా మంది.
ఉ హు
అందుకనే ఇన్ని ఫీచర్స్ ఉంటాయి కాబట్టి, ఆ ప్రైస్ కూడ ఎక్కువుంటుంది దానికి కొంచెం.
ఐఫోన్ అ బ్రో? ఈ విస్ కోవాలనుకుంటున్నారు బ్రో ఐఫోన్ లో?
ఐఫోన్ సెవెంటీన్ ప్రోమ్యాక్స్.
అంటే, మీరు ఎప్పుడు కొంటరు అది?
కొంటా బ్రో దగ్గర్లో, అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఆ అంతేం అంటే పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అన్నమాట. స్టార్టింగ్ కంటే ఇప్పుడు.
ఉమ్, అదే బ్రో ఇప్పుడు మీరు ఇంకా కొనడానికి టైం పడేటట్టు అయితే ఇంకా సిరీస్ పెరుగుతది కదా.
పెరుగుతది బ్రో కానీ, ఆ అంత టైం వే ఉండాల కదా. అంత, అన్ని రోజులు ఇది ప్రై ఇది నాదగ్గరుండేది పని చేయాలి కదా, ఆ ఫోను.
ఓ, నీ దగ్గరున్న ఫోనా? ఎన్ని ఇయర్స్ ఐంది బ్రో అది కొని?
ఫోర్ ఇయర్స్ ఐంది బ్రో.
ఆ, అ అంటే ఇంగా అంతగా వాడినార బ్రో, మీరు దాన్ని? నాది ఫైవ్ ఇయర్స్ అయింది బ్రో, ఇంకా పని చేస్ స్తంది కదా.
ఉమ్ అంటే, ఎన్ ఎట్లా ఏంటో తెలియదు బ్రో అది. అట్లా వాటర్ ల పడి, టూ టైమ్స్ పడింది వాటర్ లో.
ఆ బ్రో, జాగ్రత్తగ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు దాన్నే వాటర్ లో పడేసార్ ట చేస్తన్నారంటే, ఇంక ఐఫ్ ఫోన్ ఎట్ల బ్రో?
ఐఫోన్ వాటర్ రెసిస్టెంట్ బ్రో, ఏం కాదు అది.
అవునా బ్రో, అదే అ సరే బ్రో వాటర్ రెసిస్టెన్సే పర్లే కనీ, కింద ఏమన్నా ఇట్లా స్టోన్స్ కనీ అవి తగిలి ఏమన్నా డిస్ప్లే పోతే ఇబ్బందే కదా బ్రో.
అవును బ్రో, అంటే ఇంగ మామూలే ఇంకా పడుతాంటది. మళ్ళా, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కునేదే బ్రో ఏముంది దాంట్లో.
మ అంతేలే బ్రో, మా ఆ మాత్రం క్లారిటీ ఉంటే ఇంకేం పర్లే బ్రో.
ఆ, మీ మీకైతే ఇట్లా ఐఫోన్ ఇట్లా మీరు కొఆ కొత్త ఫోన్ కొనాలంటున్నారు కాబట్టి, ఐక్యూ ఫిఫ్టీన్ కొనండి బ్రో, బాగుంటంది మంచిగుంటది.
అ స
ఆఆ
ఇప్పుడున్నది ఇంకా, ఇంక వాడితే ఇంకో టూ, త్రీ మంత్స్ వాడుతా అంతే బ్రో. తర్వాత తీసుకోవాలి ఖచ్చితంగా ఫోను.
అవునులేె బ్రో
ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ అయింది ఇది వాడతా వాడతా లైన్స్ కూడా వచ్చేసినాయి మొబైల్ మీద
ఓకే అవును బ్రో ఆ లైన్స్ రావడం అనేది ఒక అది కంపెనీ నుంచే ప్రాబ్లమా లేకపోతే ఆ మీరేమనా చేసే అంటే
కంపెనీ కంపెనీ నుంచే బ్రో అది ప్రాబ్లం అంటే మేము ఏం చేస్తాం చెప్పు మామూలు మొబైల్ అట్లా వాడదాము అట్లే వాడతాం అదే మళ్ళా మనం ఒకవేళ లైన్స్ పోవాలంటే అదే మన కంపెనీ అది ఉంటాలి కదా బ్రో షాపు అవుంటారు దాన్ని దాంట్లోక పోతే వాళ్ళు ఫ్రీగానే తీసిస్తారంట
చ తీపించుకోవచ్చుండి బాగుండు కదా
ఇన్ఫినిక్స్ అవి ఎక్కడ ఉండయి బ్రో లేరు కదా
అవును బ్రో పెద్ద పెద్ద సిటీస్ లో ఉంటాయి బ్రో చెన్నై సిటీ గాని
చూస్తావ్ర అంటే ఎక్కువ లైన్స్ రాలే ఒక్క లైన్ వచ్చింది అందుకు కొద్ది అదే వెయిట్ చేస్తున్నా ఇంగ పెద్దగైతే వెళ్తా బ్రో
ఓకే బ్రో ఇంకా ఇ ఏమ మీకు అయి ఇం కా ఇట్లా ఇంగ్నిక్స్ కాకుండా ఏం పనులంటే ఇష్టం బ్రో
ఇంకా అంటే ఇదే బ్రో ఇప్పుడు వచ్చింది కదా ఇదేడి గూగుల్ పిక్సెల్
గూగుల్ పిక్సల్ అది కూడా అంటే క కెమెరా కొంటారు కెమెరా బాగా మంచిగా రా అంటే ఫొటోస్ ఫొటోస్ లు ఎవరు ఉంటారు కదా
అవును బ్రో అది కాక అది కూడా లుక్ బాగుంటది బ్రో మిగతా ఫోన్లతో పోలిస్తే
ఆ లుక్ బాగుంటది మళ్ళా అంటే బ్యాటరీ అంతేం రాదు అంటారు
మనకు రీసెంట్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది కదా
అవును్ బ్రో
దాది కూడా రికార్డ్ చేసినారు బ్రో అంటే ఆ మ్యాచ్ చిలుడటి డాన్ ఇ లోనే ఇప్పు మనకి టెలికాస్ట్ అయ్యిందేది మ్యాచ్
ఆ ఓకే బ్రో అంటే మీరు గేమింగ్ లవ్ అంటానారు మరి ఫోటోస్ తో
అదే బ్రో అంటే ఇప్పుడు గేమింగ్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు మీరు చెప్పినట్టు ఐక్యూ అన్నారు కదా అది అది ట్రై చేస్తాను నాకు ఇంకా ఫొటోస్ ఇట్లా ఏమైనా కావాలంటే గూగుల్ పిక్సల్ అట తీసుకోరు
ఓకే బ్రో ఓకే బ్రో
బై బ్రో
ఓకే బ్రో అయితే
ఆ ఓకే